ఆ హలో ఆఓ
హలో హలో హాయ్
బాగున్నావా ఏం లేదు నువ్వేం చేస్తున్నవు
ఏంలేదు ఇప్పుడే టిఫిన్ తీని ఆయిపో ఇ తిన్నావ ఆ అవునండి ఈరోజు కొంచెం లేటే అయింది నా ఫెస్టివల్ కదా ఈ రోజు మార్నింగ్ నా మార్నింగ్ వస్తాము ఈ రోజు మార్నింగ్ లేసే వరకు లేట్ అయింది
ఏమైంది
తిన్నారా మీరు
ఆ టి తగాము మీరు తిన్నారా టఫ్ తినేసారా
టిఫిన్ ఇంతకుముందే చేసాను
ఓకే
లమెన్ రైస్ అండి
అన్ని వర్క్స్ అయిపోనాయా మరి
ఆ ఇంకా క్లాత్స్ బట్టలుతకలి
అవునా క్లోత్స్ వాషింగ
అవునవును ఫ్రీ అయిపోయినా మీరు
మాయా వాషింగ్ మిషన్ శేషా
ఆ ఇంగా వేరే పన్ అయిపోయాయా అంటున్నా అన్నిపనులు ఏం కర్రి వండరు అలువా మేము లెమన్ రైసే తిన్నామండి
ఇగ వండర వంట చేయరా
చెయ్యాలి ఆఫ్టర్నూన్ది ఆఫ్టర్ చేస్తాం
అంటే ఎప్పుడుప్పుడు చేస్తూనే ఉంటారు అ మీకు రెస్ట్ ఉండదా
ఎప్పుడు తప్పుడు చేసుకొని వేడి వేడిగా తింటేనే బావుంటది
అవును బట్ ఊరికే త్రీ పూటలకు త్రీ పూటలు చేస్తూ ఉంటారా
టిఫిన్ కి టిఫిన్ లంచ కి లంచ్ డిన్నర్ కి డిన్నర్
అవునా చాలా గ్రేట్ అండి మీకు చాలా ఓపిక తు ఉందండి
అవునండి అదే ఇప్పుడు ఎండలు కొడుతున్నాయి కదా ఇప్పుడే మార్చి లోనే ఇంత ఎండలు కొడుతున్నాయి కదా వడియాల ఏద్దామని అనుకుంటున్నాను
మా సైడ్ మబ్బులు ఉన్నాయండి
అవునా
యా మొన్న వర్షం పడ్డది నిన్న పండగ కదా పండగ రోజు మాత్రమే మంచి ఎండ కొట్టింది ఇవాళ మళ్ళీ మబ్బ బావుంది
ఈ రోజు పడుతుందా మరి వర్షం
మోగలు అయింది మోగలు
మొగల
మాబ్బాయింది అంటారు మాబ మా సైడ్
అవునా మాకు మాబ్బుగా ఏం లేదు ఎండ కొడుతుంది నిన్న కూడా బానే ఉండేయి మరి
అవునా
అదే వడియాలు లేద్దాం మ
ఆ పిండి వంట చేద్దామంటే అసలు దసరా అప్పుడు అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము అండి పిండి వంటలు
ఆహా వడియాలు ఏ వడియాలు వేస్తారు మీరు
ఎక్కువ బియ్యం పిండి వడయాలు సాబుదాన వడయాలు సగ్గు పిండి సగ్గు బియ్యం అంటారు కదా
అవును నేను సగ్గు బి సగ్గు సగ్గు పిండిది సి
సగ్గుబియ్యం
గు బియ్యం ఉంటది కదా ఆ ఆ సగ్గ్ సగ్గుబియ్యన్ని లైట్ గా మిక్సీ పడితే పొడి అయి అయితది కదా లో కూడా వెయ్యచ్చు లేకపో
యా యదనో క్కట్టేసి కొంచెం చిల్లీ ఫ్లేక్స్ జీరా సాల్ట్ క ఆ కరేపత్తా కొత్తిమీర అవన్నీ యేసేసి కూడా చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటాయి
ఒకటి ఒకసారి ఎండలో ఎస్ స్తా అంటే పేపర్ లెక్క వచ్చేస్తాయండి
అండి
నాకు చాలా ఇష్టం ఇప్పుడు పాపడాలన్నా వడియాలన్నా
బాగా తింటాను హలో
హలో
కి కీ ఏమో సౌండ్స్ వస్తున్నాయి
నాయిస్ వస్తుందా అండి
అవునండి
మా చిట్టి బాబు అండి
అయ్యో
ఏం చేస్తున్నారండి మీరు వడాలేస్తున్నారా మరీ వడియాలిస్ స్తార మీరే నేమేం రకాలు వేస్
బియ్యం పిండి వడియలు వేస్తాము మురుకు అకులు వేస్తాము గారెలు వేస్తాము
మురుకులా వడియాలని చెప్పి అవి చెప్తారు పిండి వంట చెప్తారు సరే అండీ మీరు
సగ్గుబియ్యం వడియారు కూడా ఈసారి చేద్దాం అనుకుంటున్నాము
ఓకే మీకు వస్తాయా మీ పేరెంట్స్ చేస్తారా మీ మ్యారీడా
అవును మ్యారిడే
అవునా మీ మెత్తమాళ్ళు చేస్తారా మెత్తమాళ్ళు అన్ని ప్రిపేర్ చేస్తారా మీరే చేస్తారా
నేను యూట్యూబ్ లో చూసి చేస్తాను
రావా మీకేం నేం నేర్చుకోలేదా మీ అమ్మ వాళ్ళ ఏం నేర్పీయలేదా మీకు
నేర్పించారు మమ్మ డా
ఆ ఆ ఏమేం వంటకాలు చేస్తరు స్పెషల్స్
అందు
ఓకే బిర్యానీ లాంటివి చేస్తారా ఏనా స్వీట్స్ గులాబ్ జామ్ కాయి బాదుషా
చేస్తాను
అ హలో
ఆహా ఇంకా ఏం చేస్తారు
ఇంకానా అన్ని రకాలు చేస్తాం
అవునా గారెల్లా వేస్తారు
ఆ చేస్తాం
గారేలండి
చేస్తామండి
ఆ అంటున్నా
ఎలా చేస్తారేంది ఎంది క్యాజువల్ గా చేస్తారు బియ్యప్పిండితో చేస్తారు మీరు చెప్పండి ఒకసారి మీరు వినివు కదా చెప్పండి నాకు తెలియదు నేను అన్ మ్యారీడ్ ఆ
బాబు మ ఏమేమో మాట్లాడుతున్నారండి
ఓకే అండి చేయండి టెన్షన్ పడకు
అదే అంటే పిండిని ఫస్ట్ ఉడకబెట్టి దాంతో చకోడీలు దా
ఇక్కడ ఇస్తా వంట కదా చెక్కను ఫుల్ వాష్ చెయ్యి
హలో పిండిని ఉడుకబెట్టి దం త చెక్క
అవునా అదే ప్రాసెస్
చకోడీల ప్రాసెస్ అండి
అవునా మేము చకోడీలు కూడా చేస్తాం మేము సేలు కూడా చేస్తాం కొన్ని కొన్ని
మిక్చర్ ఎట్లా చేస్తారు మీరు
సెనగ పిండితోటి
శెనగపిండి మిక్షర్ అండి మిక్ మీక్షర్ అన్ని చిన్న చిన్నవి మీక్షర ఎట్లా చేస్తారు అంటున్న
హా చెప్పు
మిక్చర్ ఎలా చేస్తారు అంటున్న
ఉమ్ ఉమ్ వేస్తారు వేస్తారు
ఇవి పల్లీ లు కరివేపాకు ఇవన్నీ ఫస్ట్ నూనెలో వేసి తీయాలి
యస్ యస్
మరి ఆ బూందీ లెక్క చిన్నగా వచ్చేవి వాటిని ఫస్ట్ వేయి చ్చి తీయాలా
చెప్పండి కొంచెం
నాకు తెలవకనే అడుగు తున్నా అండి నాకు తెలిసిన ప్రాసెస్ అయితే మనం పల్లీని ఫస్ట్ వేయించుకొని తీయాలీ తర్వాత పుట్నాలను వేయించుకొని తీయాలి ఉమ్ కరివేపాకుని వేయించుకొని తీయాలి ఇవన్నీ తీసాక ఉమ్ అప్పుడు బూందీ మీక్షికారం ఉంటది కదా వాటితోటి అట్లా చేయాలి అని అనుకుంటున్నాను
ఎస్ ఎస్ అవును అట్లా చేయాలి
ఆ హలో
ఉమ్
పానీపూరి ఎప్పుడైనా చేశారా ఆ ఇంట్లో
అవును చేసాను
అది అంటే మీరు చిన్న చిన్న పూరీలు చేసుకుంట ఆ లేకపోతే ఇప్పుడు బయట దొరుకుతున్నాయి కదా అవి కొనుకుంటారా హలో హలో వినిపిస్ స్తుందా అండి
హలో
కు చస్త అండి
ఏమస్తుంది వాయిస్ వస్తుంది అవునా తేలాక్ మేము ప్రేమేం ప్రిపేర్ చేస్తామ అండి మేం ప్రిపేర్ చేస్తాము బయట నుంచి ఏమో ఒకవేళ ఒకవేళ టైం లేకుంటే బయట నుంచి తీసుకొస్తాం కదా ఆ కర్రీ పేస్ట్ అంటే ఫుల్ ఉంటాయి కదా మిగులుతుంది కదా అప్పుడు మేము బయట నుంచి తెచ్చుకునే ఫ్రై చేస్తాము మే ప తింటాం ఆ పానీయ ప్లస్ అది ఉంటాయా మిక్స్డ్ ఆలు కర్రీ అది వేసుకొని తినేస్తాం
ఒక మూడు సార్లు అడిగ అబ్బాయండి తెచ్ కుంటాన మీరు చేస్తార అని
మీరు వినిపిస్తాయి కాని మీ కొంచెం గట్టిగా మాట్లాడాలి వినిపిస్తా నాయిస్ వస్తుంది మీద అసలు
నేను ఇంతసేపు మీ దగ్గరఎవరు ఎవరు మాట్లాడారు
నేను పాకు వెళ్ళ టై లో అలా వచ్చారు ఏం చెయాలి
ఓకే మన ఆలు కర్రీ అండ్ పానీ ఇవన్నీ రెడీ చేసుకుంటారా
వీలుంటే చూస్తాం లేకుంటే ఆలు కర్రీ పానీ బయటం తెస్తాం కదా మేము వేయించుకొని తింటాం
ఓన్లీ అవి పాని ఉన్ అది కర్రీ ఇస్తారా
కాదండి బయట ట నుంచి పానీపూరి సెట్టు తీసుకొస్తాం కదా పూరీలు పూరీలు పానీ ఆ కర్రీ తీసేస్తాం కదా ఆ కొన్నే ఉంటాయి కదా అయిపోతుంది తిన్నాక ఆ పూరి కర్రీ మిగుల్తది కదా మనమేం ఫ్రెష్ గా వేయించు పాపడ్ ఎట్ల వేయించుకుంటామో పూరీ దాని అట్లా వేయించుకుంటాం పానీ పూరి వేయించుకొని తింటాం
అప్పటిఅప్పుడు వేయించుకొని తింటారా
య మేము ఎప్పుడు అట్లనే చేస్తాం
అవి ఉంటాయా మరి స్టాక్
మేము తెచ్చుకుని పెట్టుకుంటాం
ఆ అవి పెద్ద పెద్దగా ఉంటాయేమో అండి బల్లి గుడ్లు లాగా
ఇకా రాచ బట కచ
పెద్ద పెద్దగా ఉంటాయేమోనండి తినడానికి వస్తాదా
హలో నయి
తినడానికి అంటున్నా హలో సరే అండి బాయ్
ఓకే బాయ్